హలో హాయ్ అండి బాగున్నానండి బాగున్నానండి
ఏం చేస్తున్నారంండి
ఏందండి టైలరింగ్ బని కదండి మాది స్టిచ్చింగ్ వర్క్ కదా ఎప్పుడు ఏదో బట్టలు వస్తూనే ఉంటాయి కుడుతూనే ఉంటాము
ఆహ హో మీరు టైలరింగ్ కదా అవును నేను చాలా సార్లు మా అడుగుదాం అనుకున్నాను మీరు దీనికి కోచింగ్ ఏమైన్నా తీసుకున్నారా అండి ట్రైనింగ్ ఏమైన్నా తీసుకున్నారా
ఆ ట్రైనింగ్ తీసుకున్నానండి తీసుకునే నేను ఈ వ్యాపారం అనేది మొదలు పెట్టాను
ఆహా తీసుకున్నారు అంటే ఎన్ని మంత్స్ కావచ్చు మేడం అది
అది మనం నేర్చుకునేదంట ప్రకారం ఉంటదండి ఒక వన్ మంత్ ఉంటుది టూ మంత్స్ ఉంటంది అది మన పెర్ఫార్మెన్స్ బట్టి ఉంటదండి మనం తొందరగా నేర్చుకుంటే తొందరగా తొందరగా కుట్టుకోవడం ట్రై చేయొచ్చు అన్ని చేయొచ్చు అది కూడా వాళ్ళు మనకి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి మన చేత నాలుగైదు క్లాత్స్ డ్రెస్సెస్ బ్లౌజెస్ అట్లాంటివి మంచి చేత కుట్టిస్తారండి
ఆహా
అట్లాంటివన్నీ మన చేత కుట్టించి అవి బాగున్నాయి పర్ఫెక్ట్ అయ్యామ అంటేనే మనకి ఈ ఉ ఆ అనుభవం వచ్చినట్టుగా తెలుసు తెలుస్తుందన్నమాట
ఓకే ఓకే అంటే ఇట్లా మీరు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు సర్టిఫికేట్ కూడా ఇస్తారు
సర్టిఫికేట్ ఇస్తారండి ఆ సర్టిఫికేట్ ఉంటే మనం ఎన్న ఎక్కడికైనా వెళ్ళి ఎ ఎక్కడికైనా బంద చేసుకో వచ్చింది ప్రస్తతంగా నేన్ ఇంట్లో పెట్టుకునే చేస్తున్నాను యోగో బ్ల ఇప్పుడు ఉహుమ్ ఆ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదండి ఫ్రాక్స్ దేంటి బ్లౌజెస్స్సు నీచే చకరకరకాలు గాదే గాగ్రా చోలీసు అట్లాని చకరకరకాలు వస్తున్నాయి. అవి స్టిచింగ్ పల్లొనే ఉంనండి
అవునా
ఉమ్
ఇవి మీరు క్లాత్ ఎట్లా తెప్పిస్తారు మేడం
క్లాత్ మాకి ఇక్కడ ఊ బేగం బజార్ ఒకటి దొరుకుతుందండి మనకి ఇటు చార్మినరు అ అట్లా వెళ్ళి నేను తీసుకొస్తాను క్లాత్స్ అవి మనకి ఒగ్గోగొ ఒసారెమో అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి కూడా వస్ సయి సూరత్ అట్ అక్కడ నుంచి కూడా తెప్పిస్తాను నేను క్లాత్స్ ఆ అవును అక్కనుంచి సూరత్ అక్కడి నుంచి కూడా తెప్పించి రకరకాలుగా కుట్టి డిజైన్స్ మనోమ్ వాళ్ళు అడిగిన డిజైన్ ప్రకారం మనం కుట్టివ్వ గలిగి గదా మనం అడిగిన డిజైన్ కుట్టివ్వాలి కదా అందుకని నేను ఆ యమ్ క్లాత్స్ కూడా అక్కడి నుంచి తెప్పిస్తాను. లేదంటే వాళ్ళు తెచ్చుకున్న క్లాత్ తోనే నేను ఫ్రాక్ అది కుట్టి ఇవ్వడం అట్లా చేస్తా.
స్ ఆహా అంటే ఇగా డిజైన్ కూడా హ్యాండ్ వర్క్ కూడా మీరే చెసారు
మొత్తం నేనేనండి మొత్తం నేనే చేసాను. ఆ ఇద్దరిని పెట్టుకున్నానండి వర్కర్స్ ని ఇద్దరు లేకుండా అవ్వదు పని ఒకళ్ళ వల్ల అయ్యే పని కాదు అది ఇద్దరిని పెట్టుకున్నాను వాళ్ళు ఏంటంటే అ క్లాత్ అది తెచ్చిచ్చి మాకు ఇట్లా పలానా డిజైన్లో కావాలి, ఈ డిజైన్ కావాలి, ఆ డిజైన్ కావాలి అని, అంటూ ఉంటారు రకరకాల డిజైన్స్ కావాలని ఆ డిజైన్ల ప్రకారం మనం కుట్టిస్తావ్ అన్మాట
ఓకే ఓకే అంటే మీ దగ్గర మిషనరీ కూడా పెద్ద పెద్దయే ఉండు ఉంటాయి మేడంమ్
ఆ ఉంటాయండి ఎంబ్రాయిడింగ్ కావాలంటే ఎంబ్రాయిడింగ్ మామూలు నార్మల్ అంటే నార్మలు అట్లా రకరకాలు ఉంటాయి. కదా అన్ని మిషిన్లు మెయింటైన్ చెయాలి. లేకపోతే మనం ఆ ఎంబ్రాయిడిరింగ్ అది కూడా ఒక్కోసారి చేతితో చేస్తాం. చెత్తో కూడా నేర్చ్ మేము చేత్తో కూడా చేసే వత్తె చేత్తో కూడా చేసిస్తాం అన్మా
ఓకే ఓకే మేడం ఇది డ్రై క్లీనింగ్ అంటారు ఏంటిది మేడం అది ది
అది మనకి సంబంధించింది కాదండి డ్రై క్లీనింగ్ అది రాదు అది డ్రై క్లీనింగ్ అంటే క్లోత్స్ వాష్ చేస్తరు. కదా వాళ్ళు డ్రై క్లీనింగ్ వాళ్ చేెస్
ఓకే ఓకే అంటే ఆ ఇట్లా డ్రై క్లీనింగ్ లోనే చేస్తేనే ఆ అంటే కొన్ని డిజైన్స్ ఉంటాయి. కా మేడం
అవును ఆహా అట్లాంటి క్లాత్స్ వాళ్ళ కిచ్చుకుంటారండి. డ్రైక్లీనింగ్ వాళ్ళ కిచ్చుకుంటారు వెళ్ళి మనం చెయ్యం అవన్నీ ఓన్లీ నాది ఏంటంటే కుట్టడమే పని జాకెట్లు కుట్టడము ఫ్ర అదేంటి గౌన్లు కుట్టడము ఇట్లా నేను ఆ పని చేస్తూ
ఓకే ఓకే ఆహా
వాళ్ళు ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా అంతా బిజీ బిజీ ఉందనమాట ఎందుకంటే అందరు తీసుకొచ్చి శారీస్ ఇవ్వటము బ్లౌ బ్లౌజెస్
సారీస్ అని ఆ కానీ చాలా టైం పడతది మేడం కదా ఆ మరి ఇన్స్టెంట్ ఆర్డర్లు ఎట్లా మేడం అదే పాసిబుల్ అయితదా అట్లా
తే చేసుకుంటాం అంతే రాత్రిం పగల్లు కూర్చొని కుట్టడమే తప్పదు కదా మనం గా ఆర్డర్లు కావాలని అయితే చేసుకోవాలి తప్పదు ఇంకా ఆర్డర్ల ప్రకారం మనం కుట్టి ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి వాళ్ళు తొందర తొందర పెడుతుంటారు మనన్ని మనం కుట్టివ్వాలి వాళ్ళ
మొన్న మా మా వదిన మ్యారేజ్ అప్పుడు ఇట్లా ఇన్స్టాంట్ మేడం అంటే అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్లీ టూ డేస్ లోనే ఎంగేజ్మెంట్ అనుండే ఎం చేసిన అం టే వన్ డే బిఫోరు అట్లిచ్చాము వన్ డే నైట్ అంతా అక్కడ కూర్ ర్చొని కుట్టిచ్చి నేను మా పేరెంట్స్ అట్లా అందరం ఉండి కుట్టి
అట్లా గూడా కుట్టిస్తామండి ఎందుకంటే వాళ్ళకెమర్జెన్సీ గదా వాళ్ళక్ పెళ్లిళ్ల సీజన్ అంటే వాళ్ళ గా అప్పుడుకప్పుడు కావాలంటారు అంతా చేస్తారు కదా కాబట్టి మనం అప్పుడకప్పుడు వాళ్ళ కీ కుట్టివ్వాలి తప్పద్ ఇంకా ఏంటంటే వాళ్ళ అవసరము మనకి అవసరమే
ఆ కొంతమందిరేమో ఇట్లా ఇచ్చేసి ఎళ్ళిపోతారు మేడం ఇగ మూడ్నెల్లు నాల్ నెల్లు అయిపోతదిగ అట్లే ఆ వాళ్ళు వాళ్ళు ఇయడం అంతే అంటే ఇస్తారు వాళ్ళు తీసుకెళ్లడం అంతే లేట్ తీసుక్ కెళ్తారు కొంతమందినేమో నాకిప్పుడే కావాల్ ప్లే
అవును వాళ్ళ రిక్వైరన్ బట్టి మనం చేసిస్తూ ఉంటామండి ఎందుకంటే ఇప్పుడూ సీజన్ కాబట్టి ఇంకా తప్పదు మనం ఏంటంటే అన్ని గబ గబ కుట్టివ్వాలి వాళ్ళ కి ఎందుకంటే పెళ్ళిళ్ళు తక్కువేం లేవు
అవును మేడం
చాలా ఉన్నాయి మ అందుకనే మనుషులు పెట్టి మనం చేయించేది కూడా మంచి
ఇప్పుడు అంటే పెళ్లిి బట్టలు అంతా ఒక ఎత్త అయితే పెళ్లి బట్టలు అంతా ఒక ఎత్త అయితే పెళ్ళకిెళ్ళేటటుకళ ఒక ఎత్తు నేను పెళ్ళకిెళ్ళాలి నాకు ఏంటాను వాళ్ళు పెళ్లిబాట్లోకి వెళ్ళి
అవునండి అంత అర్జెంట్ పనులు ఉంటే కొన్ని వదులుకోవాలండి తప్ప తప్పదండి అన్ని ఒకళ్రి వల్ల అవ్వాలంటే తవ కదా మనం ఉన్న మనుషులు బట్టి అట్టి మనం జయించగలుగుతాం కానీ అంత మించి మనం జయించలేం కదా
అదే అదే మేడం అంటే మీరు చాలా కష్టపడాలి మేడం అంటే మా ఈ సీజన్ కాబట్టి ఇ గ త అసలు చాలా సేపు మిషన్ మీదనే ఉంల్సి వస్తుంది
ఆ ఉండాలండి తప్పదు ఎందుకంటే అది మనం పని కాబట్టి మనం అది పని మీద ఉండాలి తప్పదు
ఆ మేడం అంటే ఇప్పుడు అంత ఎమర్జెన్సీ కాకపోతే జనరల్గా ఎన్ని డేస్లో ఇచ్చేస్తాారు మేడం
ఎమర్జెన్సీ కాకపోతే ఒక టూ త్రీ డేస్ లో ఇస్త స్తామండి ఎమర్జెన్సీ కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇంకా పెళ్ళిళ్ళు ఆడావిడి అంతా ఉంది కాబట్టి ఇప్పుడు డే అండ్ నైట్ కూర్చొని కుడతాం కాబట్టి ఇంకా వాళ్ళకి కావాల్సిన టైంకి అంత చెయాలి మనం
ఆహా ఓకే ఓకే అంటే మళ్ళా ఫిటింగ్ క కొత్తగా రాకపోతే మళ్ళా అద ఇంకో వర్క్ అవుతుంది కదా మేడం
ఆ ఫిట్టింగ్ అది వాళ్ళు ఇస్తారు కదండి బ్లౌజ్ ఒకటి తీసుకొచ్చి దానికి ప్రకారం కొట్టమంటారు అంటే మనము ఏంటంటే ఇం ఒక రెండు మూడు స్టిచ్చింగ్స్ ఎక్స్ట్రా వేస్తాం అనమాట వస్తా ఏంటంటే వాళ్ళు దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు లూజ్ అవుతే ఇంకొక గుట్టి వే వస్తారు తీసుకోవచ్చు మన దగ్గర లేదనుకోండి ఆ టైట్ అవుతే కొంచెం ఒక కుట్టు ఊడ తీసుకు
ఓకే ఓకే అంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చుహా ఒకసారి ఏం జరిగిందంటే అే మేడ ఇలానే స్టిచ్చింగ్ కని ఇచ్చారు బయట
ఆ
పాపం ఆ డ్యామేజ్ లేకుండా ఇచ్చారు ఇచ్చేటప్పుడేమో అంటే అంటే వీళ్ళు ఇంటికొచ్చి చూసుకున్నారు మొత్తం డ్యామేజ్ అయిపోయి కూడా ఉన్నది అంటే కొన్ని వాళ్ళంటే అంటే సరిగా వాళ్ళకి అవగాహన లేక అట్లా
అది కూడా అంటే అనుభవం ఉన్నాళ్ళు కుట్టేది వేరు అనుభవం లేకుండా కుట్ట ఇ ఆప్పుడు కప్పుడేగ పేపర్ కటింగ్ అది నే కొని చేసే వాళ్ళది అదొ రక రంగా ఉంటుందండి ది అంటే మనం నేర్చుకున్న దాని ప్రకారం ఉంటుంది అది ఆ
ల దగ్గర ఇవ్వాలి ఊ అహ
ఇస్తే జాకెట్లు పాడవుతాయి
అవును మేడం ఆ క్లాత్ వేస్ట్ మనీ వేస్ట్ టైమ్ వేస్ట్ టైమ్ వేస్ట్ ఇదంతా ఊ సో ఏమున్నా అనుభవం
అనుభవం మీదేనండి అది నేను కూడా అనుభవం బట్టే ఈ స్టిచ్చింగ్ అనేది అది పెట్టుకున్నాను టైలరింగ్ అది నేర్చుకు ఉన్నాను కాబట్టి టైరింగ్ అనేది పెట్టుకున్నాను
ఆహా మీకు మీకు ఒక టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటదా మేడం
అ లేదండి ఒకంకా త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయింది అంతే నేను నేర్చుకని కూడా కానీ అది పర్ఫెక్ట్ గా నేర్చుకున్నాను ఎక్కడా మాట్ రాకుండా చేసుకు కుంటున్న ప్రస్
అ అదె అదె మె మేడం, అంటె నేను విన్న మేడం, మీ దగ్గర్ ఇక్కడ నుంచి కస్టమర్స్ సు అంటె, మా ఇంట్లొ పెళ్ళిళ్ళ్ జరిగేటప్పుడు, చెప్పారు అనమాట.
ఊ
మీరు అనవసరంగ అట్ల వెళ్తున్నారు. ఇక్ అక్కడ, తెల్స్ నోళ్ళు ఉన్నారు. మి మీ పేర్ చెప్పారు మేడం. ఆ ఆ అ అయితె ఈసారి ఇగ హ అదైతె అంటె మీర్ ఎక్స్పీరియన్స్ సు మీరు కోచింగ్ తీస్ కొన్ ఉన్నారు కాబట్టి, యిప్పుడు ఏ ఆర్డర్లు యిచ్చిన మీకె అది అంత్ మీ మ
తప్పకుండ అండి ఎప్పుడు తీసుకొచ్చిన ఆ కుట్టిస్తాను తప్పకుండ. ఆ అంటె ఔనండి ఆ పెళ్ళిళ్ళు అని కాదు, దోతి ఫంక్షన్స్ అని జేస్ కుంటరూ ఉమ్ పెద్ద మన్ షి ఫంక్షన్స్ అన్ని చేస్ కుంటారు. అన్ని రకాలు జేస్ హ వాళ్ళకి యెప్పుడు కప్పుడు హాఫ్ శారీస్ కొట్టె వాళ్ళు కొంతమంది ఉంటారు. పుల్ సరిస్ అని కొంత్ కొంతమంది అట్ల రకరకాలూ ఉంట్ ఉంటాయ్ గదండి. బ్లౌజెస్ అని అన్ని రకాల్ బ్లౌజెస్ సు కుట్ పెట్టాలి ఎంబ్రాయిడింగ్ అన్ని ఇహి
ఉహు ఆ ఎంబ్రాయిడింగ్ గూడ చాల్ టైం బడతది మేడం కాని, మీరు చాల ఓపిగ్గ్ ఆ ఆహ అట్ల ఆ అంటె విన్నాన్ మేడం ఆ మీరు చాల ఓపికతొ ఆ చాల ఓపికతో ఆ చాల మంచిగ ప్చ్ ఆ ఎంత అంటె ఎమర్జెన్సి బట్టి ఎమర్జెన్సీ ప్చ్
అంతెనండి ఎమర్జెన్సీని బట్టి మనం కుట్టివ్వాలి వాళ్లకి అవసరం కాబట్టె మనం కుట్టివ్వాలి అండి అవసరంలేక్ పోతె వాళ్ళు మని తొందర పెట్టరు గద బ్లౌజింగ్ బ్లౌజెస్ కావాలి నాక అని అర్జెంట్ గా గావాలి మ్యారేజ్ ఉంది అని ఒక రకంగ అడుగుతారు వేరె అదేచోట పెళ్లి ఉంది నేన్ వెళ్ళాలి అర్జెంట్ కావాలి అని అని వాళ్ళు ఒకళ్ళు అడుగుతారు రకరకాలుగ వస్తుంట అంటారు మనం వాళ్ళు అవసరాన్ని బట్టి మనకి వీలవుతె కుట్టిస్తామండి లేదంటె నాకు కుదరద్ ద్దుమేడం అన్ మేమ్ జెప్తాం
ఆ ఓకె ఓకే థాంక్యూ మేడంమ్
ఓకే అండి
థాంక్యూ సో మచ్ మేడం
ఓకే అండి ఓకేడి
మా దగ్గర నుంచి ఏమైన్నా ఆర్డర్లు వస్తే మేము ఖచ్చితంగా చెప్తాం మేడం ఓకే ఓకే మేడం ఓక్ మ